అ హలో
హలో
ఆ చెప్పండి
ఖాళీ గున్నారా?
ఆ ఇప్పుడు ఖాళీగానే ఉన్నానండి చెప్పండి.
ఏం ఏం చేస్తున్నరు?
ఏ ఇప్పుడె పనిఅయిపోయింది అల కూర్చున్న
అయిపోయిందా లంచ్
ఆ అయిపోయిందండి మీరు లంచ్ చేసారా?
ఉమ్ ఏం స్పెషల్
ఉమ్ కుడుకలే మీదేం స్పెషల్ లంచ్ ఈరోజు
బెండకాయ్
ఇద్దరు చేశార?
ఆ లేదు మా మా మమ్మీ చేసింది
ఉమ్ ఒకే మీరు చేస్తారా మరి వంట బాగా ఆ హలో మీ వాయిస్ క్లారిటీగా వినబడట్లేదు ఆ కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి రారా వాయిస్ క్లారిటీ లేదు
ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినబడుతుంది ఒకే ఓకే ఇప్పుడు ఒకే ఇంత ముందుకు అసలు వినబడమే లేదు కాల్ సరిగా
ఉ-హు
ఎం తిన్నారా అక్క
మీ వాయిస్ వినిపియ్యట్లేదు
వినబడుతోందా
ఉ ఒకే ఇప్పుడు
ఏటన్నా బయటికి వెళ్ళారా
లేదండి ఇంట్లోనే
ఇంట్లోనేనా ఈ మధ్య ఎటన్న బయటికి వెళ్ళారా అని హలో